ఏం చేస్ ఏం లేద్ ఇప్పుడే టీవీ చూస్తున్నా టీవీ చూస్కుంటా కూర్చున్నా
ఇప్పుడు చూస్తున్నారు టీవీ
ఆ సిల్మా పెట్టుకుండా సిల్మా పెట్టుకొని చూస్తున్నాం
సీరియల్ చూస్తారా మీరు?
సీరియల్ ఇష్టముండదు నాకు
ఆ మాన్
సీరియ సీరియల్ చూడాలంటే ఎక్కువ కోప్మ్ మొసది ఆ సీరియల్ చూసినాం అనుకో రేపు ఏం జరుగుతుంది వెల్లిండి ఏం జరుగుతుంది అన్నట్ ఆ టెన్షన్స్ చిన్నప్పుడు మొఘలు రేకులని అవని ఇవని చూసేది
అది బలే హైలైట్ అండి సోమి
అవును అవి చూసేది అది రేపు అది ఎనిమిదిన్నర కట్ల వచ్చేది ఆ టయానికి ఎక్కడున్నా ఆ టయానికి మళ్ళీ ఉరికేది
అవును నేంగూడా భలే ఫేమస్ నా అప్పుడు బలేపిచ్చి అప్పుడు నేను స్కూల్ చదవుతన్నా అయ్యా ఆ మొగిల్ రేకుల్స్ ఉమ్
హా మొగల్ రేక్ మొగలి రేకులు ఒకటి మళ్ళీ నాగమ్మ సీరియల్ అని ఒకటి
ఆ అది మళ్ళీ అమృతం ఉండా, నైట్ అయితే వస్తుంది చూడండి. కామెడీ యాక్టరు
ఆ, కామెడీదా
అది ఇంక చానా ఏండ్లు పోయిందండి.
అప్పుడు సీరియల్లు చూసేది, ఇంకా సీరియల్ చూసి అదే పిచ్చి, రేపు ఏం జరుగుతుందని కరెంటుపోతే అదోటి, ఇదోటి ఉండేది. టెన్షన్స్ ఉంటాయి ఇక, అయితే ఎప్పుడైతే ఇక సీరియల్లు బంద్ చేసిన ఇగ మనం ఇట్లా వర్క్ చేసుకుని
తే, భలే ట్విస్ట్ పెడతారా రేపేం జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని పక్కన గిక్కన వాళ్ళు అదే మాట్లాడుకునేది.
తరవాయి భాగం రేపటికి అని ఇచ్చేది.
కొంచెం బిట్టు ఇస్తాడు కదా, ఆ ఏ అంటే ఇప్పుడు వాడిని చంపేస్తాడు ఈడిని పొడిచేస్తాడు, ఇదే వాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు తెల్దు గాని మన టెన్షన్ ఎక్కువైపోతుంది.
ఆ వాళ్ళేమో సీరియల్లో నటిస్తారు, మనమేమో బయట టెన్షన్ పడత తం మనమేమో టెన్షన్ తోని, అమ్మా రేపు అది జరుగుతదంట అమ్మ ఇది జరుగుతదని ఇక అందరికి చెప్తనే ఉంటరు, ఇక పోరగాళ్లు అంతా మాట్లాడుకుంటారు.
ఆ పక్కనగిక్కనోళ్ళు అదే, ఆ చూడాలి రేపు ఎప్పుడవుతుంది ఏ డు ఎప్పుడవుతుంది ఎనిమిది అని ఇదే
ఊ టైం ఎప్పుడైతుంది, టైం ఎప్పుడైతుంది, ఆ టయానికి ఖచ్చితంగా సీరియల్ ముందు అలా కూచో టీవీ ముందల కూసోవాలి టీవీ ముందల కూసోవాల నేను అట్లా జరిగిపోతూ ఉండేది, ఇక అందుకనే ఇప్పుడు అస సీరియల్ అంటేనే, సీరియల్ చూసినాం అనుకో ఇక మనం ఏ వర్కుగిని చేయలేము.
చెడిపోతారండి స్వామి, ఆ సిరియల్లో జరిగేటివే రియల్ లైఫ్ లో జరుగుతున్నాయా అసలు, మామూలుగా చెప్పాలంటే
ఆ ఇప్పుడు ప్రజెంట్ అయితే అయ్యే జరుగుతున్నాయి.
అదే సినిమా, సీరియళ్ళు సినిమాలు తీస్తున్నారు, సినిమాలు కూడా అంతే కదండి.
సినిమాలల్లోనైనా బయట, సినిమాలల్లో జరిగేయే బయట జరుగు
సేమ్ ప్రపంచంలో ఇప్పుడు సేమ్ సినిమాలో ఏం జరుగుతాందో అదే జరుగుతాందండి.
ఉమ్ ఇంతకు ముందు ఏది జరిగేదో, అయ్యే జరుగుతున్నాయి. ఇంతకు ముందు అట్లా ఉండేయి, ఇప్పుడేమో సినిమాలలో ఎట్లా తీస్తరో బయట సేమ్ అట్లనే
అంతే, చాలా అప్డేట్ అయిపోయుండాయి ఇప్పుడు.
ఉమ్
ఆహా, ప్రపంచం ఎలా పోతుందో తెలీట్లేదండి, బంధం బంధుత్వం అనేది అదేం లేదండి
ఏది లేదు అసలు, ఈళ్ళు వాళ్లు మనోళ్లని లేదు, ఆస్తు ఆస్తుల ఆస్తుల కోసం అనే ఆస్తుల కోసమని అస్సలు ఇగ కన్నవా అన్నతమ్ముల బంధం లేదు, రిలేషన్ లేదు
ఏదీ లేదండి, అదే అండి బాధ ఇప్పుడు.
ఈ రోజులల్ల మనీ ఉంటే కోటీశ్వరుడు
ఆ మనీ ఉంటే ఎలాంటోడైనా మన దగ్గరొ
మన దగ్గరకు వస్తారు అంతే డబ్బు లేకపోతే నిన్ను ఎంత ఎంత బెచ్చగాడైనా దగ్గర రాడు ఎంత కోటీశ్ వరుడైనా రాడు లేదు డబ్బు లేకపోతే అసలు ఎవ్వడూ మనల్ని అమ్మందలీయడు ఉమ్ అసలు ఏం జరిగినా పట్టిచ్చుకోరు అసలు వానికేందిరా చెప్పేది వీళ్ళకేందిరా అనే వదిలేస్తారన్నట్టు
అంటే ఇప్పుడు బాగు పడు తా అంటే ఆ బాగుపడిపోతున్నాడు బాగుపడిపోతున్నారు అని ఏడుస్తారు
ఊ
చెడిపిరానంటే చారదీరు ఆ నీ బతుకు ఇంతేలే
దే వీడిని ఇంతేరా ఇగ వాడిని అంతేరా వదిలేయాలరా వాన్ని అట్లనే వదిలేస్ యాలి అన్పిస్తది అని అంటాది ఇప్పుడున్న సమాజం
భలే బాధేస్తాది కదా అలా ఉంటే
అవును మస్తు బాధ అయితాది
హాబయటోళ్ళు శత్రువులు అంటే ఒక ఎత్తు అంటే అయినోళ్ళే శత్ తృలు చూడు అది హైలైట్
అయినోళ్ళే ఉంటారు మరి బయటోళ్ళు ఎందుకు ఉంటారు అయిన పోయినోళ్ళు అని ఉండరు మనోళ్ళు మనకే శత్రువు
ఊ మన బంధువులే మనకి శత్
ఊ అదే మన బంధువులు మనకే శత్రువులు ఉంటారు పక్కన్నే ఉంటారు గో తులు తీస్తరు ఊ అన్నీ అయ్యేది ఉంటాయి ఊ ఇప్పుడంతా సమాజంలో అదే జరుగుతుంది
బాగు ఊమ్ బాగా సంపారిచ్చంటే వచ్చే జీతము పావలా అద్దురూ పాయి దీనికి ఎట్ట వచ్చేస్తాంది ఎట్ట పోషిచ్చేస్తాంది ఎట్ట బతికేస్తా ఉంది అనే ఒక ఇది
అవును
జనాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారండి
అవును ఇప్పుడు నాలుకకి ఏముంది వాడు ఇది అని అంతే ఏ అంటనే ఉంటారు నారు నరం లేని నాలుక కానీ ఇదో ఉండే గా సామెత
నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంట
హా ఏదైనా మాట్లాడుతది దానికి అడ్డు ఏం ఉండదు కదా
దానికి హడ్డు అదు
ఉమ్ ఏం ఉండదు మంచిని మంచు అనరు చెడు అది ఏదైనా కానీ గానీ సమాజంలో ఒక నింద లేక మోస్తారు అంతే ఇప్పుడున్న జనరేషన్ అంతే
అదే గదండి
ఊ ఇప్పుడు అన్నీ ఇబ్బందులతోనే కూడిందంతా బంధుత్వాలు ఏం లేవు పో అంతే ఇగ
ఆర్ చెప్తే చెప్పడం లేకపోతే లేదు అది కూడా
ఊ చాలా ఇబ్బందులు ఉంటాయి ఇగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీరుగా వాడతారు బాధలు
ఊ
ఊ ఇప్పుడు ఉన్న సమాజమే అంత అట్లా తగల పడ్డది
అదే కదా మా బాధ
మా మనోళ్లే మనలా శత్రులెక్క చూస్తే ఇగ ఏముంటది ఏముండదు మామూలుగా ఉండదు
మనం చిన్న చిన్నప్పటి నుంచి చూస్తాము
ఉ
వీళ్ళ మనం పెద్దయినాక కొంచెం చూసినామనుకో ఏంది వీలేేనా మనోళ్ళా అని పిస్తాది ఇలా మాట్లాడతారా అయినోళ్ళు అనేసి
ఓ చాలా బాధలు పడ్డాం మేంగిన మేమ్గీన చాలా ఎదుర్కొను వచ్చీనం
ఎందుకులేండి చెప్పుకుంటే మళ్ళీ బాధేస్త
అంట ఇక అంతా ఇగ సమాజంల ఏదైనా ఇంకా అట్లా వదిలేసేయాలంతే మనం మంచిగా ఉండాలి వేరే వాళ్ళకి ఏం కావోద్దు అందరూ మంచిగా ఉండాలనే చూడాలి
అంతే మనం మంచిగానే ఉంటాము కానీ అవతల వాళ్ళు అలా ఉండరు కదండి
అవతలవాళ్ళు ఉండరు అవితలవాళ్ళు ఉండరు వాడు పైకి ఎదుకుతుండురా వీడుండ్రా ఉంటారు ఎదుగుతేనేమో ఏడుస్తారు ఖరాబ్ అయితేనేమో నవ్వుతారు
అది తప్పు కదండి వాళ్ళు కష్టం వాళ్ళది
అవును ఎవరు ఎవరు బాధ వాళ్ళది వాళ్ళు ఎంత కష్టపడి ఏ రూపాయి రూపాయ సంపాదిస్తారో వాళ్ళకేరక కరాబ్ అయిన వాళ్ళే దిన వాళ్ళే వీళ్లయితే ఒక రూపాయి ఇచ్చేది ఉండదు సమాజంలో సమాజంలో ఓ అవి ఇవి అని మాట్లాడతారు
ఎన్దో అండి
ఏం చేస్తడు మీసార్ తిన్నాడా
లేద్ డ్యూటీకి వెళ్ళి ఉన్నారు
ఉ డ్యూటీ కెళ్లి
నేను వెళ్తా ఉన్నానండి ఈ మధ్య వెళ్ళట్లేదు
ఎందుకు హెళ్త్ మంచిగా ఉంట్లలేదా
ఆ హెల్త్ బాలేదు హాస్పిటల్ స్టాండర్డ్గా నిలబడాలి
ఇంక అందులోకి అందులోకి పోయినామంటే అందులో పోయినామంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాక ఇక స్టాండర్డ్గా ఉండాల్సిందే నాయే
ఇంకా హాస్పిటల్ అంటే అంతే కదండి
ఆ హాస్పిటలయితే ఎప్పుడు నిలబడే ఉండాలి వేరేదైతేనేమో మంచిగా కూర్చోవచ్చు కస్టమర్లు ఉన్నప్పుడు ఏనా చూసుకో
అంటే కొన్ని కొన్ని హాస్పిటల్లో కూర్చోచ్చు మా హాస్పిటల్ స్టీట్ కోండి
ఉ
నిలబడుకనే ఉండాలి కూర్చోకూడదు ఎయిట్ అవర్స్ నిలబడుకొని స్టాండర్డ్ గా ఉంటారా అండి
అట్ల ఎడ ఉండరు ఉండలేరు
ఆ ఆయన సిసి కెమ మార్నింగ్ టెన్ను
ఆ ఈవినింగ్
ఈవినింగ్ ఫైవ్ కంటిన్యూ లంచ్ అవర్ వచ్చి హాఫన్ అవర్ హాఫన్ అవర్లో నేను తినేసి చేయి కడిగి వాష్రూమ్ పొ ఆహ వాష్రూమ్ పోయిచ్చేలోపల నాకు సరిపోత అక్కడే క్యారీకి ఎత్త వెళ్ళిపోతా
ఆ
వన్ అవర్ ఉండింది హాఫన్వర్ చేశారు ఎట్ల ఎట్లా తినేసి రావాలి మీరు చెప్పండి కనీసం ఒక పది నిమిషాలు నడువాల్చాలి కదా
హాఫన్ అవర్లో ఎవ్వరు ఉండలేరు
ఆయన వన్నేసినడు కదా రాకపోతే ఫోన్ చేసిండ ఏమ్మా ఏం చేస్తున్నవు హాఫన్ అవర్ అయింది అని కసిరతడు
ఆ ఎంతీస్తారు మంత్లీ
అప్పుడు ఫిఫ్టీన్ ఇస్త అనింది
ఉమ్
పో వాడ పో హెల్త్ ఇష్యూ ఎక్కువయిపోయింది
ఉమ్
ఆ అందుకని ఎక్కడికి వెళ్ళట్లేదు కాలీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్న
ఏం కాదుబట్ సార్ చేస్తుండు కదా
ఉమ్
ఉమ్
అందుకనే ఉన్నా ఇంట్లో కొంచెం కుదురైనక చూసుకోవాలి ఏదో ఒక జాబ్
ఆ ఏదో ఒకటి ఏం చేస్తాయి పా ఏదో ఒకటి చేసుకుంటే ప్రశాంతంగ ఉంటది
ఫ్యామిలీలో ఇద్దరు కష్టపడలండి లేపోతే కష్టం
ఆ ఇప్పుడు మళ్ళీ పిల్లగిన ఎదుగుతుర్ కదా ఖచ్చితంగా ఇద్దరు
ఇ ఫీజులు బుక్స్
ఏది ఇప్పుడు ఎయిత్ అంటే బానే ఉన్నలే ఫీజు
ఉమ్ ఎయిత్ అంటే ఎంతండి ఫార్టీ ఫైవ్ దాకట్న్ కట్టాలి
ఒకబ్బాయికి ఒకరికి
ఉమ్ ఒకరికి మా పాపకి థర్టీ ఫైవ్
వీళ్ళకి వీళ్ళకే అయితున్నయి వన్ లాక్ దాటుతున్నట్టుంది
ఆ ఎంత ఇబ్బంది తెల్సా పెద్ద బిజినెస్ అయ్యింది స్కూల్
అవును
చాలా ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గరే కొనాలి బయట కొనకూడదు నాట్ అలౌడ్
అల్లు వల్ల కాదని మళ్ళీ వేరేగడికి ఏసుకపోతే
అహ ఆహా తీసుకోనివ్వరు స్పోర్ట్స్ అని యినిఫ ఫమ్ని అదని ఇదని అడే తీయాలి
అవును
స్పోర్ట్స్ డ్రెసయిదండి థౌజండ్ రూపీస్
ఓ డ్రస్సే పన్నెందొందలేమో ఉంటది
ఆ
పన్నెండు వందలో పదకొండు వందలో ఉంటది అహ
ఆవును బలే స్కూల్స్ చాలా ఇద అయిపోతాంది
ఊ అయితే డ్యూట్కి ఎలిండ మీ సారు ఊ
గవర్నమెంట్ లో వేస్తే కొంచెం ఎడ్యుకేషన్ ఉండదని ఇలా వేస్తాము వీళరు అంటే మనల్ని ప్రాణందిస్తారు
ఎయిత్ నైన్త్ నైన్త్ ఎయిత్ దాకా ప్రైవేట్ నుంచి నైన్త్ టెన్ టెన్త్ పక్కా గవర్నమెంట్లోనే ఉండాలి ఎందుకంటే టెన్త్ గవర్నమెంట్ ఉంటే మ ఇప్పుడు టెన్త్ మార్క్స్ వచ్చిన దాన్ని బట్టి మనకి బయట సీట్లు వస్తుంటాయి సీటు అనే
అంటే ఒకవేళ మనకి ఆ ఈ ఇక ఇన్ని రోజులు ఇక్కడ చదివి అక్కడ పోతే వాళ్ళకి అర్ధం అవ్వాలి కదండి
ప్రైవేట్ లో ఎన్ని మార్క్స్ వచ్చినా గిన గవర్నమెంట్ కొచ్చిన గవర్నమెంట్ ఓలనే ఫస్ట్ తీసుకుంటారు స్కూలల గవర్నమెంట్ లో వచ్చిన మార్క్స్ బట్టి తీసుకుంటారు
కరెక్టే ఇప్పుడు మనం ఇన్ని ఏళ్ళక్కడ చదివించి ఇప్పుడు లాస్ట్ లో మనం గవర్నమెంట్ లో వేస్త తే వాడికి అర్థం అవాలి కదా
ఊ అట్లా అర్థం కాదు నేను చదువుకునేటప్పుడు నేను చదివినప్పుడు ఆ గవర్నమెంట్ల నుండే డిగ్రీకి పోయినప్పుడు ఆ ఇంకా నేను మేము వేసినాం ప్రైవేట్ వాళ్ళు వేసిరు ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి కానీ ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళనే తీసుకోరు అప్పుడు అర్థమైంది అంటే గవర్నమెంట్కు ఒక ఐదు వందలు వచ్చినా ఐదు వందల ఐదు వందల యాభై వచ్చినా అనుకో ప్రైవేట్లో ఏడు వందల ఎనిమిది వందలు తొమ్మిది వందలు వచ్చినా కానీ ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు
అవును
అందువల్ల అనిపించిందమ్మ
కానీ నేను కూడా ఇంటర్ వరకు గవర్నమెంటే అండి ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు కు గవర్నమెంట్ మళ్ళా డిగ్రీకి ఇంగ్లీష్ మీడియము
ఊ
అసలు ఏమి అర్ధం అవద్దు తెలుసా
అవును ఆ స్టడీస్
మనము తెలుగు అంతా ఇక్కడ తెలుగే కదా అప్పుడు ఇంగ్లీష్ లేదుదా చాలా ఇబ్బంది పడేదాని నేనైతే తెలుసా ఎంత ఇబ్బంది పడినానంటే అంత ఇబ్బంది పడ
నేనైయితే ఫస్ట్ మొ మొత్తం గవర్నమెంట్ ఏ చదివినం నేను ఇంటర్ గినా గవర్నమెంట్ అయిపోయాను డిగ్రీ గినా ఆ గవర్ గవర్నమెంట్లనే చేసిన ప్రైవేట్ వాళ్లకు ఏమో సీట్ రాలేదు గవర్నమెంట్ వాళ్లకు సీట్ వస్తుంటే ఏంది అనుకుంటే అప్పుడు అనేది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్ ఇస్తారు ప్రైవేట్లో ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రిపేర్ మర్క్స్ ని బట్టి టి ఆడా ప్రైవేట్ వాలకి ఇయరు అని అన్నర్ ఇంగ
ఉహు
అమ్మా అట్లా ఉంటదా ఇందులో ఇగనా ఎట్లా ఉంటదో అ అందుకే జాబులు గవర్నమెంట్ లో ఉన్నళ్ళే ఎక్కువ జాబ్ లు వస్తయి ప్రైవేటు చదివిన వాళ్ళకి ఇంకా జాబ్ అనేది కొనుక్కుంటే రాదు అన్నట్టు నేను అనుకునేది ఇక
అవునులే చ్ కాలే మస్తాన్ పిస్తోంది ఎది లేడీస్ ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉందండి
ఆ ఇంకంటా ఉంటే ఇప్పుడు చనా అయితున్నాయి ఇంకా ఇప్పుడు ఫీజులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా
ఉండండి మళ్ళీ చేస్తా ఉండండి
ఉ